తేప్పో
యుద్దాలు ఎప్పుడు ఆప్తారో మనకి ఎప్పుడు సమస్యలు తీర్తాయో అర్థం కాలే
అయ్యింద ఇంతక్ ముందూ
ఏంది ఏందుంద ఇంక ఆ యుద్ధం యుద్ధం వార్ ఆప్
అది కాదమ్మా ఇంతక్ ముందు టైమ్ అయ్యిందా అంటి
అయింది అయింది
ఆ పిల్లక్ ఫోన్ ఈ ని పక్కన పిల్లకి ఏం చేస్తాందో
లేదు నిద్రపోతాంది లే
తది
నిద్ర డిస్డబ్ చెయకుడదు అట్ల ఒకలది
అయితె నేన్ నువ్ కూడ నిద్దర్ నేన్ కూడ నిద్రపోత ఉండు నన్ నన్నైతే తేదంత పిల్ల నైతే ఏమనవా
ఆ పిల్ల చాల్సేపు అయింది కాబట్టి నిద్రపొయింది కాబట్టి మనం ఏం చేయకూడదు అట్ల అది నువ్వింక నిద్ర పోలీ దదా
సరే ఉండు నేను కళ్ళు మూసుకుంట
బకెట్ నీళ్లు తెచ్చేస్తా మా హాస్టల్లో నుంచి ఓకే ఫైనా బెడ్ తడిసి మచ్చిపోతది మళ్ళ నువ్వే ఆరబెట్టుకోవాలా పైకి ఎతుకవోయ్
ఎందుకు కింద పడుకు కింద పడుకుంటాం మా రూమ్ లో కింద స్పేషియస్ గా ఉంటది
ఓయమ్మ దాను ఆ బెడ్స్ వల్ల బ్యాక్ పేన్ వస్తది దప్ప కింద వండుకునేది బెస్ట్ బొంతలు తెచ్చుకొని మన ఇంట్లో నుంచి ఉమ్ అందరు కలిసి పానుకో క్షి
సచ్చిపో పోతరు మా రూమ్ లో వాళ్ళు చచ్చిపోతారు
పోతా అంటారు ఇంకో మీ బెడ్రూమ్ లో ఆమె వస్తా ఇం ఏడుస్తందిమో కదా
మా రూమ్ లో
ఉమ్ ఉమ్
ఏడుస్తదా
ఆ
అది ఒకా మెంటల్ మోకంది అద ఎప్పుడు ఎట్లాంటదో దాని కె తెలీదు
ఉహుమ్ అవునా మేల్ కదా అన్ని నేర్చు కోవచ్చు మనం
వద్దు స్వామి ఒగరు ఎమో
ఏంది హలో హలో హలో ఎమ్ హలో హలో హలో వినిపిస్తుందా